ఆ ఇన్ పడుతాందా
స్తాన్నవక్కా
ఏవీలే ఇగో ఇప్పుడే బీర్వాల బట్టలన్నీ ఆగమాగమున్నై రా రొండు సెల్పుల్ సదిరేసరికీ చెమటల్ బట్టల్ దడిషిపోయినయ్ మొత్తం నాయిగా
రోజో పన్ జెత్తానట్టున్నవ్ గ
మ్మ్ ఇగ ఇంకా సదరడం సగమే అయింది సగం గాలే ఇంక బట్టలే సదరాలె సెల్ బీర్వాలయ్ అంతయి పొయింది మొత్తం
ఊ యేంది మరిప్పుడు యేం పండగలేవ్ అంత సదరి పెడుతున్నవ్
యేమ్మో ఇగ ఖాళీగుంటే ఏదో ఒకటి నీటీ ఇంట్లో ఉన్నందుకైనా నీట్నెస్ చేయోద్దా అమ్మా
ఆ అంతే మేమైతే మేమ రా ఇప్పుడు నీ గుడ నీ గుడుంది ఈడ వర్కు నువ్ యేత్తనంటె అత్తవా మీర్ రారుగద
యేందుకు రాన్ రా ఒద్దామని ఊపుం వొద్దామని ఊప్ ఉంది గానీ మీ అన్న అడుగు పెట్ట బయట పెట్టనియ్యట్లేదు అలాగుంది పరిస్థితి నాకు
ఉమ్మ్
అంతే ఏం లేదు తేడ పోవాలంటే స్కూల్కే వోదును గదరా ఎప్పుడో ఉందా ఛాయిస్ నాకిప్పటిగ్గుడా
మరిప్పటికైనా వోవచ్చుగా నైన్ టు ఫోర్ రానే ఫో పైకస్తావ్ గదా ఖుషూ ఇంతముందులెక్క చిన్నోడు గాదు గదా పెద్దోడయిండు గదా
అదే పోవాలంటె దానికే బోత ఇగ వేరే ఎక్కడికెళ్లను గానీ వెళ్ళాలంటే
మరి ఇంకేం ఇప్పుడు బోయినయిత్తర్ నీకు పదివేలు పదిహేను వేలు ఇంకొంచెం ఇంగ్లీష్ నేర్చుకున్నావంటె కతం
ఆ అంతె నేనే ఎల్లట్లేదు ఎందుకులేనిగా తిన్నావ
ఆ తిన్నాక్క
ఏ బుక్స్ పెట్టింది కదా అమ్మాయి తీసుకోమని పిల్లలకి
ఆ తీసుకోమన్నారు పెట్టిళ్ళు ఇయ్యాల దెమ్మన్నాడు గాని రేపు తీసుకొ ద
రేపు సండే షాప్ ఉందా నీకు
ఉందప్ప
అంతేనా బుక్స్ బ్యాగ్స్ అన్ని ఉన్నాయా బ్యాగులు బాగున్నాయా అయి అన్నావు కదా నాతోటి వరనుకు తీసుకుంటన్నావు అదేనా
వరున్ కు తీసుకొన్నాక వరన్ కు ఉన్నది పోయిన సంవత్సరమే గా వానికి కొన్నది కొత్తది ఏ మనకి ఈ సంవత్సరం కొనను ఏ నేను తీసుకునేప్పుడు మంచి బ్యాగ్ తీసుకున్నా ఇవన్ కు ఇసాం ఇప్పుడు అవసరం లేదు ముందుకు కూడా అవసరం లేదు నాకు తెలిసి జిప్పులే నేను తీసుకున్న జిప్పులే
ఎక్కడ ముళ్లులోనే తీసుకున్నావా
ములుగులోనే తీసుకున్నా అంటే నేను ఈ బ్యాగ్ తీసుకున్నా టిక్ల బ్యాగే జిప్ల బ్యాగ్ మోడల్ తీసుకున్నా
ఆహా అదేలే అట్లాంటివి చాలా రోజులు ఆగుతాయి పిల్లలకి
ఆ అట్లాంటివే అగుతాయి అయితే ఇ అవి తీసుకున్నా గాని ఇక్కడ ఇప్పుడు ఇవి బానే ఉన్నాయి ఇక్కడికి వచ్చె పెద్ద బ్యాగులు బానే ఉన్నాయి ఆ మోడల్ కాదు గానీ ఉంటే బాగున్నాయి పెద్దగా మోడు జిప్పులు మో మూడు జిప్పులు చూసుకోరాదు దే మూడు జిప్పులు ఉన్నాయి చిన్న బ్యాగులు ఉన్నమాట చిన్న బ్యాగులు మామూలుగా ఉన్నాయి కాని పెద్ద బ్యాగులు బాగున్నాయి బర్వాన్ పిత్తానే మంచిగా మ తంగా క్లాత్ అట్లా ఉన్నాయి అట్లా ఇక చిన్న బ్యాగు కొద్ది మామూలుగా వచ్చినయి
అదే నోట్స్ అవి తీస్ కొ చూడాల వాడికి అన్నీ బుక్స్ అన్ని తీసుకోమంటున్నారు కదా
ఉ బుక్స్ ఇంకా రాలేదా ఇక్కడికి బుక్స్ వత్తాయి కావచ్చు కానీ నోట్స్లు వీట్లున్నాయి బ్యాగులు ఉన్నాయి వాటర్ బాటిల్ ఉన్నాయి బాస్కెట్స్ ఉన్నాయి
ఇంకా బాస్కెట్ల అంటే అవే క్లాత్ బాస్కెట్లే కాని జిప్ పూ పోయింది మళ్ళ వీటికి కూడా సరిగలేవు షయది ఇంకో బాస్కెట్ తీసు
అదే నేను ఇక తీసుకున్నా మన్నా మా వరుణ్ కి నిన్న
ఈ ఈ క్లాతియేగా
ఆ మళ్ళీ క్లాత్ దే తీసుకున్నాం క్లాత్ దే క్లాత్ తీసుకున్నాం మళ్ళీ ఉహు మా వాని జిప్పుపోలేదని తెగింది
అయ్యో నాకు కాడున్న బ్యాగ్ కూడా జిప్పు పోలేదు రా తెగిపోయింది ఒకటి తెగిపోయింది ఆల్రెడీ ఇంకోటి తీసుకుంటిని మళ్ళా ఇగ అది కూడా మామూలుగా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి హు ఈ సంవత్సరం నడుత్తదని డౌటే నాకు మల్లొకటి తీస్ కోవాల్సి ప్రస్తుతానికి పోనీ అది మళ్ళీ తర్వాత చూద్దామని చుత్తన్న
అదే ఉ ఏం వండినవు
ఏం వండినా ఇవాళ కూర వంకాయ చేసిన
అక్క నువ్వు లైన్ లో అట్లనే ఉండు మా సార్ చేత్తండు కట్ చేయకు లైన్ లో ఉండు
సరే సరే మాట్లాడు ఆ మావిడు వచ్చిండు ఇయల కొట్టిస్తే వాడి కోసం అవి ఇవి చేసినా ఇవాలిగా చిట్టి వాళ్ళు పోయిలు పోయిందా స్కూల్కి ఇ వాళ్ళ చిట్టి
హలో అక్క వో ఆ నేను మాట్లాడతా నీ వాయిసటింపడద అనుకుని ఏం పడుతుంది కదా ఉం సరేగాని ఆ
అవునా కాదు చిట్టి నిన్న తీసుకెళ్ళి మళ్ళ ఎమ్మటే తీసుకొచ్చనవ్ ఎక్కడికి తీసుకుపోయినావు
ఎందుకు ఎమ్మటే తీసుకొచ్చినవ్ వెంటే పొద్దున్న వచ్చింది నాతోటి సాయంత్రం ఇటు వచ్చింది
ఆహా షాప్ లో కూర్చోబెట్టుకున్నావా ఆహా రెండుసార్లు తిరిగినట్టు అనిపిస్తే నాకు
లేదు లేదు ఒక్కసారి ఆహా నిన్న నేను మీ శిల్ప పక్క వోళ్లది ఇల్లు గురించి మట్టి పనికి ఫోటో దిగాలంటే పొద్దున పోయిను ఇగ ఫోటో ఏదో ప్రాబ్లం ఉందంటే మళ్ళా వచ్చి మమ్మీని తీసుకొని పోయినా
ఉం అదే లే ఇప్పుడు ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఐదఐదు ఫోటోలు దిగాలంటరా
ఏమో మరి మళ్ళీ ఇయాలా ఏం సప్పుడు లేదుగా
రోజుధి కాదు గదా వారం మొత్తము
వారమే మరి నిన్నటి నుంచి ఇయాల కూడా సరి సప్పుడు లేదు అంటున్నా
ఎందుకు ఇయాలా కవిత అక్క వీళ్ళని దింపిందే ఇక్కడ సీనన్నోళ్ళ ఇంటికాడ
మరి అక్కడ ఏమైంది మరి శిల్ప అక్కది ఏమైంది
మరి వేరే వాళ్ళది పెట్టుకుందా ఏమన్నా
తెలవధు ఏమైందో తెలీదు మనకి
ఉం అదే
ఉం చెప్పు ఇంకా
వాళ్ళు పోయిరు ఇయ్యాల కాలేజ్కి
ఇద్దరు పోయిళ ఒక్కరే పోయళ అనుకోండి బ్యాగులు పట్కోం పోయిళ
బ్యాగులు పట్కొని పోయారు మీ ఆ పూర్ణిమ ఏమో వాళ్ళ అమ్మాయిని తీసుకుపోయింది కళ్యాణి స్మైలిని పట్టుకొని పోయింది బండి మీద పోయిరు వీళ్ళు వాళ్ళు అట్లా పోయిరు బబ్బు కూడా పోయిండుగా
బబ్బే కాలేజ్ కి పోయిండు
ఏమో తెలవదు నువ్వు అడగలే ఏ కాలేజు
రోజు అడిగిన ఏమో పిన్ని ఏమో పిన్ని అన్నారు ఈయాల మస్మాయిలిన్ మా అమ్మలునిడి అమ్లు మా పెద్దక్క ఫోన్ చేసి అమ్ములు పోతాంది ఉష మైనార్టీలు అంటే అదెందో వేరే విషయం గురించి వచ్చి వచ్చింది లే టాపిక్ మరి ఏ దాంట్లో అయ తే కాలేజ్ పోతుందంటే ఏ వేసిల్ళ అన్న మైనారిటిలో లేషినం కవిష అన్నది అదేంది పిల్లల్ని మరి మళ్ళీ మంచిగా చదిపియపోయిళి ఇప్పుడున్నా అన్నా అంటే డబ్బులు కావద్దా ఉషా అన్నది
ఆ ఇద్దరిని మళ్ళీ వెంకటాపూర్ ఏనట కదా
ఏం పనిలేదు ఇప్పుడు బీటెక్ ఇప్పుడు ఇంటర్ తోటి వాళ్ళ చదువు మనం ఆపం కదా అక్క తర్వాత బీటెక్ అనేది ఒకటి ఉంది కదా బీటెక్ అలాంటివి అంటే ఏం చెప్ప రావాల కంపల్సరిగా
అసలు ఇంటరే బేసిక్ ఇప్పుడు మెయిను
కదా నేను అది అంటున్నా ఇంకా వాళ్ళ ఇష్టం గాని అవును ఇంగ అది వాళ్ళ ఇష్టం మనం ఏం చెప్పాలం అలాంటి వాటికి
అదేలేే
య్
సరే టెన్త్ వరకు అంటే ఏ కాదుగానీ ఇంటర్లోనే ఉన్నద సల్ది
సరే ఏమో మా బాబు ఏ కాలేజీ మా బాబుని అడగలే మా బాబు ఏం విషయం నాకు తెలవదు
ఉ బబ్బు కూడ పోయంట్రా మరే కాాలేజ్ కెళ్ళిండో
ఏ లేదు మా అమ్మ తోడు పోయి ఉంటాడు బ్యాగ్ పట్టుకోవడానికి రెండు బ్యాగులున్నాయి ఒక బ్యాగ్ ఉందా
లేదురా రెండు బ్యాగులు ఉన్నయి పూర్ణిమ కూడా పోయింది
పోయిన
మె పెద్ద బావ పోలే
అయితే మా బబ్బు ఇక్కడ కాదు మా బబ్బు ఇక్కడ కాదు
అది వెంకటాపూర్ కాదు అన్మకొండ నేను కూడా పోతాన కాలేజ కనుకుంట పోతాండు మరి కాలేజ్కి పోయినో మరి అమ్ముల్ని వొదిలి పెట్టను వేరు ఇద్దరు కలిసి
యేమో మరి పొద్దున వచ్చే ఇళ్ళు అనలేదు పిని నేను పోతాను అని అనటంలే
అ
ఒక్కదమ్మ నా దగ్గరకి వచ్చిపోతది గ్యాంగ్ ఇయ్యాళ రాలేదు ఒసమ్మ ఒక్కట ఏ ఒక దమ్మ వచ్చిపోతారు పిన్ని పోతాను డేటీకి అనుకుంటూ వస్తారు మాకు
అ
పెద్దమ్ములే కొంచెం తక్కువగాని ఉన్నవు గ్యాంగ్ అంత దమ్మర్చిపోతుంది నన్ను ఆట పాట్టించుకుంటూ ఉంటారు
ఆహ
బంది బాగ
ఉ ఏదో పిల్లలు కాసేపట్ల ఉ
ఏమో అందరు పోతే పిల్లలు ఇల్లుంతా బోసిపోయినట్టే ఉన్నది.
ఆ కాద మరి
ఉ అదె చెప్పు ఇంక
ఏముంది ఏం కూర చేసినవ్ ఇయాల.
ఇవాల ఏం కూర చేసిన అబ్బ క్యాబేజీ వండి నా అక్క
క్యాబేజ్ వండినవా మీరు భలే తింటారా క్యాబేజీ. నేను వండితే తినే తినడు వీడు చెయ్య నాకు అదో బాధ అసలు.
క్యాబెజ్ మంచిది ఒంటికి మీ అన్న కూడ తినడు కాగాని గట్నే నేను గొప్పడతాఅని లాగిస్తడు ఉ ఆ అనుకుంట క్యాబేజీ. యో ఇదేంటిది. అది దాన్ని ఏమంటారు చిక్కుడుకాయ గోరు చిక్కుడుకాయ. క్యాబేజీ వీలైతే ఆకుకూరలు వండుతూనే ఉంట.
చాలా మంచిది అట
గోరుచిక్కుడు కూడా వండుతా అదే గోరుచిక్కుడు బాగ వండుతా క్యాబేజీ వండుతా వారంలో ఒక్క ఒకసార్ రెండుసార్లు కచ్చితంగా కంపల్సరి వండుతా. కాదు పప్పు తక్కువ పప్పు తినం మేము. ఏదో పప్పు తినాల అంటే ఎంత మంచి అనిపయదు.
పప్పు కూడా మంచిద్ కదరా.
మంచిదే కానీ ఎందుకో తినబుద్ధి కాదు.
అన్న పోతాడా డ్యూటీకి ముల్ గులాడా.
ఆ వద్దాను నిన్న పోలే గాని నిన్న వరంగల్ పోయిండు. ఇయాలా వచ్చిండు పనికి పనీకే వచ్చుండు.
మనకి వచ్చిండ ఇయ్యాల కూడా
మ్ నిన్న పోలే నిన్నాత్ అతమ్మ వాళ్ళకి తరువాత హాస్పిటల్ తీసుకపోయిండు.
ఆహా అటు పోయిండ్రా అదేలే నేన్న సాయంత్రం ఫంక్షన్కి పోయినా మ్ మేము రాత్రి హలో హలో హలో హలో